హలో సబ్ సబ్మిట్ చే సవా
సబ్మిజ అంటే కొనసాగించండి అని ఉంది నాకు. తెలుగులో కొట్టాను కొనసాగించంను అన్న తర్వాత నీకు మళ్ళీ కాల్ చేయమని అంది.
ఆ
ఊ రేటింగ్ ఏమో ఐదు ఇచ్చా.
ఊ
ఈ రెండో కాలినా అది
అవును
అ చెప్పు
ఏం కట్ చెత్తనవ్ అక్క
ఆడియన్స్
అదేంటి కర్రీ అయిపోయిందన్నవ్
అయిపోయింది కూర వండుతున్నాను మళ్ళీ
ఈవినింగ్కా
కాదు అదే వేను అక్కడికి వెళ్తానన్నాడు
ఊ
ఊ కోర బీఫ్ చూ వంటమన్నాడు అలగే
ఓహో
వాళ్ళకి పట్టుకెళ్తా కనమాట
ఈరోజు ఎవ్వరు దనిస్ పేస్ శుక్రవారం మంగళవారమే బాగుంటంది
ఏంటి
బీఫ
ఎంతనాంగాల వాళకి
ఊ
మేం చికెన్ తెచ్చుకున్నాం.
మా అమ్మ అక్కడికి వెళ్ళి ఏం జబ్ద్దలాడేతుందో ఏం సమ్మర్
దేనికి ఏళ్ళింది
ఉ బుడ్డపిల్లలతో పంపించారు పిల్
ఏ అఏ అది ఎంతకు మరి ఎందుకు ఆహ ఇదోళ్ అందరు నేన
ఊ
ఊ బాంది ఇదే అయ్యో ఉమ్ చెన్నై మరి
టిఫిన్ చేసాను టీ తాగాను. తినాలన్నా గుడ్లు ఉన్నాయి ఏమో ఆమ్లెట్ ఏసుకుని తింటా
గుడ్లు ఉండుట్టాయి అందుకె అంత దధైర్ణంగా పెట్టింది చారు.
ముళ్లకాడా అడుగుతా నందే ఆ మనే పన్నింటా మామ ను ఎందుకు వద్దే బాబన్న
చర్లో మనకే బాగుంటది.
కనుమంజిత్ గారు కదా నాను మంచిది కాదు కదా కాదు కదా ఆ మామక్కలు కదా అంత మాట ఉమ్ అంత మాటకి పొయ్యలోని ఇప్పులచ్చకి వెళ్తాక వస్తుది
ఆళ్ల మమేనా
కాదా
ఉమ్
పొయ్యలో నిప్పులు ఏటుకెళ్తాకి వచ్చి పోదు కదా అంత మాటికిని క్కడకి
ఆ
మా మామ మా అన్నాయ్ పనికి వెళ్ళిపోయాడు కుర్రోళ్లు అందరు ఈ రోజు మానేసి అక్కడ చేసుకుంటున్నారు రాత్రిక్కడ విగ్రహం పెట్టినప్పుడు కూడా మా అన్నయ్య ని పిలవలేదు.
ఎందుకు గొడవలు అడుకుంటం తప్ప అక్కడ ఏముంటది.
హ్మ్మ్ ఏమైందో ఏంటో మరి మా పెద్దనాన్న ని అడగమన్నారు డబ్బులు ఆ విగ్రహానికి మా అన్నయ్ అడుగుతా నన్నాడు ఎందుకు మనల్నే పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఆట్ల కోసం అడిగినా మన కోసం అనుకుంటాడు ఇప్పుడు జాబ్ కూడా లేదు రిటైర్ అయిపోయాడు. రా అవసరమా వద్దాన్నా నేను
నెంబర్ ఇచ్చుకుని మీరే మాట్లాడుకునీ అని అంటుంది.
హ్మ్మ్ అడగొద్ అన్నము
హ్మ్మ్ నిజమే
మరి అంతేగా మాతోనే సరిగా మాట్లాడా లేదు మరి
ఓ డబ్బులు కోసం చేసారా
హ్మ్మ్ అందుకే వద్దాన్నాను ఇంకా చెయలేదు. మరి ఇవ్వనాన్నాడో ఏమనా తిన్నాడో మరి ఏమైందొ పిలవలేదు అన్ వంట పని
ఇవ్వననావు అంటే మరి మన దగ్గర రుద్ద
హ్మ్మ్ హ్మ్మ్ అది వంట వాని అందరితో కల్సి ఉంటేనే ఇంకా ఈసు సెపరేట్ గా మంచిగా సింగల్ గా ఉండటమే బెస్ట్ అందరితో కలిసి ఉండి చెడు అయ్యే కంటే. ఉ కొకర్లో పెట్టేసావా అక్క
ఇప్పుడే కోసం ఆవులి పయలు ఒక కూర్లో పెట్ట
ఊ మా అమ్మాయితో కైమా ముందు కుక్కర్లో ఉడికిచ్చేసి తర్వాత ఫ్రై చేతది
ఏమో నాకు కైమాగన్న గ్రావ ఎప్పుడు చేయలేదయి మీ క్రి కూరొంటమే ఆ ఊ
కైమా అయితే చిన్న చిన్న ముక్కలు కింద కోటేతాడు కదా ఆడు. అది ఉడకిచి ఉడికిచద్దు. ఫస్ట్ కుక్కర్లో ఉడికించాలి తర్వాత ఫ్రై చేస్తది.
బీఫ్ ఆ?
అవును బాంటదా ఆ
మనీత చక అతవా
నాకు చెప్పింది ఏంటది నేనుదివాతన్నాన
చెప్తది రా పెళ్ళికి
చెప్పే మా అమ్మాలా పొగరు నేను పెద్ద పరకులాగా
కు ఇన్ని రోజులు చేసాక డబ్బులు ఇచ్చారా
లేదప్పా ఇవ్వలేదు కదా
బపకే నీకాదు
నా మా అమ్మకా ఆవిడ అకౌంట్ లో పడతాయంట మొన్న డోకరాకు అడిగింది ఐదు వేలు ఇచ్చాడంట మిగిలి డబ్బులో ఆవిడ అకౌంట్ లో పడతాయి అమ్మా ఆ ఆవిడ ఎత్తదన్నారండి ఇంకో రెండు వేల వత్తయి అంతే
ఇప్పుడు దీని అకౌంట్ నుంచి చేసేసుకోమని
ఆ కానది గవర్నమెంట్ది కదా అలా ఎవ్వరంట మరి ఏం చేతరో తెలీదు
అలా ఇవరంటా అంటే ఇప్పుడు మరి ఈదీ జానవతుంది కదా
కొన్నారంట అక్క గోడమ్స్ లో
మరి ఆది డబ్బలు కాడా వచ్చాతదదేమో కదే గొడవ వచ్చేద్దేమింకా
ఊ
ఊ
ఒ ఏమో నీకు కూడా పనుం క్కద అన్నారంట మరి పనింటందంటే ఇంకా మామ్ మని జాయిన్ చేసుకుంటారో లేదంటే సైడ్గా అలా పెట్టుకుని ఫ్రె ఇలా విడిగా డబ్బులు ఇతారో తెలీదు
అలాగాగుడకుంటే
పని చేేసింది కాబట్టి ఆవిడ అకౌంట్ లో పడిందంట మొన్నటి వరకు ఆవిడ ఆవిడ కూడా వచ్చద్దంట పనికి
వచ్చేద్ది కరెక్టే ప్పుడు ఈళ్ డబులు కాడికి రిస్ తౌతుది కదా తెలుసుకుంటాకి
హూ
మరాగ్ను
సెంటూ సేమ్ ఇవరంట పన్నెండు వేల పదమూడు వేల అయితే మా అమ్మకు ఏడు వేలు వచ్చింది అంతే ఏడు వేలు ఇంకా రెండు వేలు వస్తది ఆవిడ అంతే ఇంకా మిగిలిండబులా ఆవిడికే
అదేంటి మరి అంటే కొన్ని రోజులు బావడిజో ఆవిడగారెలిందన
ఔను
మరి అలాగ అయితే అలాగా ఇప్పుడైతే ఇప్పుడు రమ్మంటున్నారు కాబట్టి ఇగ దాని డబ్బులు దానికే ఉంటాయా
ఆ మా అమ్మ డబ్బులు మా అమ్మకే ఉంటాయి ఇంక
ఊ
గులాబ్ జామ్ పిండి ఎప్పుడో అప్పుడు మా అమ్మ అక్కడ పని చేయడానికెళ్ళినప్పుడు డీ మార్ట్ లో తెచ్చాను నేను అది
ఊ ఇంక అలాగే ఉందా
అలాగే ఉంది ఎప్పుడు చేత్తన్నావ్ ఎంటో మా అమ్మ అంటందే అంబేద్కర్ జయంతికి చేద్దువు గాలీలే అప్పుటి దాకా ఉంచు
ఫ్రిజ్జు లో పెట్టు
ఫ్రిజ్జు లో అలగే ఉందక్క చాద్దామంటే ముహుర్ తుమ్మయి కొదారట్లేదు అస్లా
హుమ్
ఎక్స్పైైర్ అయిపోయేదాక అలగే ఉంచేలా ఉన్నా
ఫ్రిడ్జ లో పెట్టుదన్నీ పో పోడవుదు
ఉమ్
బయటే ఎడుతే పోడై పోద్ది
ఒక రోజు చూసుకొని చెయ్యాలి బద్దకమెచ్చే వంటగా వంటంటేనే చిరాకు నాకు అసల
మ్మ్ నేన్ బోయి ఆపాలే చుట్టాలే అదంతా తేలిగ్గానే ఐపోద్ది
మ్మ్ పాగంబట్ అందులోయేసి ఒక గంట అరగంట కే ఐ పోద్దా
నుచ నుచేతవా పాపా
నేనే ఒక్సారి చేసాను యూటుబ్ లో చూసా మా అమ్మకి పాకం పట్ట క్కడుందా పాకం మంచి ఎల్లపోతే బాగోదు అసల
నొ ఔర్ మీద్ పాకమె
హుమ్ అవును అ బట్టలు ఉతికేసుకుంది టప్ప టప్ప నిన్నో టబ్బుడు ఈ రోజు ఒ టబ్బుడు, హలో హలో అక్కా హలో హలోయ్